హలో
బా ఏం చేస్తున్నావు ఏం చేయాలనిపిస్తుందా ఆ నాకింకా అంటే వెళ్ళాలని అనిపియ లేదు స్నానం చేయకుండా ఇంకా ఇంకా లేదు ఉత్తది న్న ఏం చేయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నా అ
ఉ నాది గూడా అదే పరిస్థితి నేను ఇంకా స్నానం చేయలేదు మాక సెవెన్ పైన వెళ్దాం అంట అంటే ఇంకా ఇంకా ఉంది గదా టైం అని పను పోనున్నా
అంతేలే ఏం చేస్తున్నావ్
ఏ అట్లే ఫోన్ స్క్రోల్ చేూ ఫోన్స్ ఫోన్ స్క్రోల్ చేసుకు నేన్ టైం పాస్ చేస్తున్నా నువ్వేం జెస్తున్నావు
నేను అదే ఉ యాక్చువల్ గా బోర్ కొడతాంది బాగా
ఉ ఉ అప్పుడు ఒక క్రేజిక్ టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందామా అంటే ఏమనజరిగిన టాపిక్స్ వియట్
ప్పు చెప్పే టాపిక్స్ వైడ్గా ఉండాయి ఉంటాయి మరి ఫ్యాం
ఇది ఇమాజిన్ జేసుకో ఇమాజిన్ చేయి మనకి ఒక రోజు సూపర్ పూ వచ్చే సేమ్ జ్ చేస్తావ జేప్పు నువ్వు
నేన వచ్చేసి కనపడకుండా వెళ్ళిపోతా నేను ఆ అ
ఓ
ఆ ఎగ్జామ్ టైమ్ లో టీచర్ దగ్గర ఆన్సర్ పేపర్ చూడడానికి
అబ్బో నువ్వు అస్సలు చెేంజే అవ్వవు నాకు తెలుసఅంతవరకు అసలు చిన్నప్పుడు ఎట్ల ఉండినావు ఇప్పుడు కూడా ఎట్ల ఉన్నావ్ ఇంకా చేంజ్ అవ్వవేమో
ఆ.. అట్లానే ఉండాలి లే కొన్ని సార్లు ఫన్ గ కామెడిగా బాన్ మరి నువ్వు ఏం పవర్ కోరుకుంటావు
నీనా టైం ట్రావల్ ట్రైన్ ట్రావెల్ కోరుకుంటా నేను
సీరియస్లీ ఎక్కడికి వెళ్తావు
క్లాస్ కి వెళ్ళిపోతప్పుడు చదివితే ఇప్పటికి టెన్షన్ ఉండేది కాదు గదా
నిజమే అప్పట్లో లైఫ్ ఎంత సింపుల్ గా ఉన్ లేదు చాలా బాగుండింది అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ పోలెం వెళ్దామంతే
ఊ.. అవును ఆసలు మా స్కూల్ డేస్ అయితే ఎంతో బాగున్నాయ తెలిసిన ఎంతగా ఎంజాయ్ చేస్తాంటిమొ మేము
ఊ..
ఊ..
అప్పుడు అయితే హోంవర్క్ అసలు పెద్ద ప్రాబ్లం ఇంకా ఇప్పుడు వచ్చేసి అసైన్మెంట్స్ ఇంటర్నల్ ఆ. వైవా అంటా ఏంటి ఏంటివో పెట్ పెడుతున్నారు పేపర్ ప్రజెంటేషన్స్ హ్మ్ అన్నీ స్కూల్ అప్పుడే బాగుంటాయి
హ్మ్ కాలేజ్ లైఫ్ అంటేనే ఫన్ అనుకున్నాం
ఆ కానీ హాల్ టైం స్టేస్ట్ వచ్చేసి ఆల్ టైం స్లీప్ ఉంటుంది హాల్ టైమ్ స్ట్రెస్సు తర్వాత కొద్ది టైము స్లీపు ఉంటుంది ఇక్కడ కాలేజ్ లో
ఆ అవును ఫుల్ టెన్షన్ అవును లాస్ట్ వీక్ మూవీ చూసావా ను ఓ,
మూవీయా? బావుందా? ఆ చూసాను, ఫ్రెండ్స్ తో వెళ్ళాము. కానీ పాప్కార్నే హైలైట్ అసలు. ఎంత బయట పాప్కార్న్ సు తక్కువుంటాయా? మూవీస్ దగ్గర వెళ్తాం కదా! తీసు ఉంటాం బా పంచ అవి ఎక్కువ కస్లీ ఇవి అవే
హ్మ్ సేమ్ థియేటర్ కి ఆ సేమ్ థియేటర్ కి మూవీ అంటే స్నాక్స్ కోసం త్తం గుదా మనం
ఊ ఎక్జాక్ట్లీ ఉమ్
గుర్తుకుందా మనం లాస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు
ఆ వాళ్ళా లాస్ అయ్యాం కదా ఆ రోజు జు
ఊ అవును అసలు గూగుల్ గూగుల్ మ్యాప్స్ కూడా కన్ఫ్యూజ్ అయిందేస్ సేదు ఏం చేసేది చెప్పు గూగుల్ మ్యాప్ మ్యాపే కన్ఫ్యూజ్ అయితే ఇంగ మనుషులు ను కన్ఫ్యూజ్ కారా
అదే ఆ రోజు నువ్వే రాంగ్ డైరెక్షన్ చూపి తో
బా నీనేం చూపిలేదులే నేను కాన్స్ ఫిడెన్స్ చెప్పా అది ఎనఫ్ అనుకో మీ బే రాంగ్ డైరక్షన్ వెళ్ళి నా మీద వేస్తున్నావు
కాన్ఫిడెన్స్ ఉంది కానీ తెంచలేదు
మళ్ళా అంత రూడ్ గా మాట్లాడద్దు నువ్వు
అ సరే సర నెక్స్ట్ ఔటింగ్ ఎప్పుడు యితు కే వెళ్దాం
ఇంకా అండీ సెమ్ ఐపోయినయ ఎక్జామ్స్ ఏ పోయాక ప్లాన్ చేద్దాం ఎక్కడికన్న ఏమంటావు
ఎగ్జామ్ తర్వాత మనకి ఎనర్జీ ఉంటుందా అప్పుడు
ఉండదనుకో ఎగ్జామ్కి చదివి చదివి ఎనది అంతా పోయింటుంది కానీ ఫస్ట్ టూ డేస్ మంచిగా స్లీప్ వేసుకొని నెక్స్ట్ త్రీ డేస్ రీల్స్ చూసుకునికి సరిపోతుంది అంతే
మళ్ళీ తర్వాత లైఫ్ లో ఏం చేయాలి హు హు హు
అసలు ఏమో ఏం చేయాలో ఏం అర్థమే కాలేదు.
అవును ఫ్యూచర్ గురించి ఎప్పుడైనా సిరియస్ గా ఆలోచిస్ రావ నువ్వు మా ఫ్రెండ్ అయితే ఉంది ఎప్పుడు ఫ్యూచర్ గురించి ధీమా పెట్ కుంటుంది అంటే ఇంకా ఉన్న ఫ్యూచర్ ని హా హా హ ఉన్న ఫ్యూచర్ ని ఎంజాయ్ చెయ్యాలా మనం ఉన్నది ఒకటే కదా
ఆ ఆ ఆ మా కూడా ఒక ఫ్రెండ్ ఉంది ఆ పిల ఆ ఆ డిపార్ట్మెంట్ టాపర్ అయినా కూడా ఎందుకో ఎప్పుడు ఏదో లోకంలో ఉంటుంది. నేను ఏం చేస్తున్నాను ఏం చదవడం లేదు అనుకుంటా ఉంటుంది.
ఆ అట్లా ఉండకూడదు ఉమ్మ్ ఎంజాయ్ చేస్తూ ఫ్లో లో వెళ్ళి పోవాలంతే
అవును మళ్ళ కాలేజ్ డేస్ వస్తాయా చెప్పు ఇప్పుడు ఆలోచించి ఎప్పుడు ఆలో చించి
అవును
నా ఇట్లా ఇట్లా థాట్స్ ఏమైనా వస్తే కొన్నిసార్లు ఆలో చిస్త కానీ వెంటనే నోట్ చేసేసాన్ టి
హుమ్ అంతేలే
ఊ ఉ కను నేను అసలు ఓవర్థింక్ కూడా చేయను అసలు స్టార్ట్ అయిపోతేనే స్టాప్ చేయడం కష్టం అన్నమాట ఇది
అవును ఏదైనా అంతే ఊ
ఊఉ
మనమిద్దరం ఎక్కడ ఉన్నా ఫ్రెండ్స్ గా ఉంటాము కదా
అది మాత్రం నిజం అట్లే ఉండాల ఫ్రెండ్స్
హా ఉమ్ ప్రామిస్
ఉమ్ ప్రామిస్
ఆ నాకు ఎందుకో ఇప్పుడు సడన్ గా ఐస్క్రీమ్ తినాలి అనిపిస్తుంది.
అసల్ క్రేవింగ్స్ కి అసలు చెప్పలేం తెలుసునా నాకు కూడా ఇదే సైన్ అనుకుంటా.
ఆ అయితే వెళ్దామా బయటికి
అక్కడ ఏమైనా దొరుకుతాయా ఐస్ క్రీమ్స్ దగ్గర్లో ఏమైనా ఉన్నాయా.
ఎందుకు దొరకదు మా పీజీ పక్కనే మార్ట్ ఉంది. ఎంత కావాలంటే అంత ఏవి కావాలంటే అవి దొరుకుతాయి.
ఉమ్ హూ అక్కడ ఫాలుద బండి కూడా ఉంటుంది. అక్కడ దొరకవ ఐస్ క్రీమ్స్
ఫలుడ బండి దగ్గర జ్యూసులు దొరుకుతాయి.
ఆ ఐస్ క్రీమ్స్ దొరుకు ఆ
కోనైసు అవి దొరకవు.
హా హా ఇంక్ ఆ ఇంకా అక్కడ నిప్పట్ మసాలా హైలైట్ కదా అసలే
అవును చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అయితే అదే పనిగా అక్కడికి వెళ్లి బాగా తింటూ ఉంటాము.
ఉమ్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుందేమో కదా. అక్కడ
అవును గంట సేపు అయితుంది వాళ్లు వచ్చే యాలకి వైట్ చేయాలి ఎక్కువ
మ్
ఇంకా అక్కడే ముప్పట్ మసాలాతో పాటు వాటర్ మిలన్ ఇస్తారు వాటర్ మిలన్ కూడా అమ్ముతారు. ఇంకా అప్పుడు ముస్లిమ్స్ ఆ ట్వంటీకి ఇస్తారు ఒకటి. ఒక ప్లేటు ఇంకా పోయిన్ సారి ముస్లింస్ రంజాన్ అని థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటారు కదా ఆ ఇప్పుడు వాళ్లకి అంటే వాళ్లు కూడా ముస్లిమ్సే అన్నమాట వాళ్లు పెట్టుకొని ఉండేది. బండి ముస్లిమ్స్ వాళ్ళకి టెన్ రూపీస్ కి ఇ సరే అప్పుడు మాత్రమే ముస్లిమ్స్ అది మాత్రమే
ఆ
మేమేం చేసాం తెలుసా మా ఫ్రెండ్ ముస్లిం పాపుంది మా క్లాసు లో ఆ పాప కొననీకి వెళ్తుందా వాటర్ మిలను అప్పుడు మాది కూడా కొను అనేసి టెన్ రూపీస్ కొంటాము మేము ఉమ్
అప్పుడు మెకిస్తుందా
ఆ ఇస్తుంది అయినా ఎట్లా ఉంటారు అం అన్ని డేస్ ఫాస్టింగ్
ఉండంగా ఆ ఇంగ ఒక అవును ఫస్ట్ హే ఇంకేం అట్లా అనిపీయదే ఏమి ఫస్ట్ డే అలవాటు అయిపోతే ఇంకా మొత్తం థర్టీ డేస్ కూడా అలవాటు అయిపోతుంది
ఉమ్
ఉమ్
అంటే ఎప్పుడు తింటారు మీరు డే లో
డేలో మార్నింగ్ ఫోర్ థర్టీకి అంటే అజా ఇస్తారు కదా అజా ఇచ్చి ఒక ట్వంటీ మినిట్స్ ముందు తినేయాలన్నమాట అంటే ఫైవ్ వనుకో ఫైవ్ లోపల తినేయాల
ఆహా
తినేసి ఇంక ఈ ఈవనింగ్ సిక్స్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ అట్లా అయితుంది ఉమ్
మళ్ళి నైట్ తింటారా
ఆ మళ్ళా నైట్ అంతా తినొచ్చు ఆ మళ్ళా మార్నింగ్ ఫైవ్ వరకు తింటా ఉండొచ్చు కానీ ఎవరు తింటారు తినేసి పన్కుంటారు అంతే ఓపెన్ చేసేసి పనుకునేస్త సరే సరే అయితే ఇంకేం ఫెస్ట్ కి రెడీ అవ్వాలా నేమో
చేస్తాంది అవును అవును రెడీ అవ్వాలి ఉమ్ ఉమ్ సరే బాయ్ ఉమ్